ఆ ఏం చేస్తున్నారు మీరు
ఏం చేయట్ల ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారు
ఏం చెయట్లేదండి తిన్నారా
ఆ తిన్నామండి బాగున్నారా మీరు
మయా అవును
ఉ
మీరు
బానే ఉన్నామండి
ఇట్లో అమ్మ నాన్న అందరు
ఆ బానే ఉన్నారండి మీ అమ్మ నాన్న బా ఉన్నారండి
ఉ బానే ఉన్నారు
ఊ ఏంటండి ఇంకా విశేషాలు ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి తినడం పడుకోవడం
ఆ ఇంకేంటండి మీ మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం
నాకు పనసకాయ అంటె ఇష్టం
పనసకాయ అంటే ఇష్టమా బాగుండిది
చాలా బాగుండిది అది
ఊ
ఒకసారి మేము గుంటూరు వెళ్ళినప్పుడు మా నాన్న నేను పెద్ద కాయతచ్చం వచ్చేటప్పుడు వర్షం పడుతుంది ఒకవైపు
ఆ
ఐదు వందలు నాలుగు వందలు పెట్టి ఒక కాయ తెచ్చాము మేము పెద్దది గుంటూరు నుంచి వస్తుంటే అంటే నాకు సైట్ ఉందిగా స్పెడ్స్ చూపించుకుని వచ్చేటప్పుడు
ఆ
అది తెస్తే అంటే అది ఎలా పడితే అలా కొయగూడదు ఒకే చాదు నూనె అవంత పూసి దానికి ఇప్పుడు కోయాలి ఎందుకంటే అది గమ్లాగు ఉంది కదా అందుకు పోయింది
ఉహు ఇప్పుడు ఎలా పడితే అలా కోసుకొని తింటే పోదా
చేతులకి తగిలిపోయితది
ఉమ్
అదిగాక దురదదురదగా ఉండిద్ది అలా పడిదల వస్తే కొబ్బరి నూనె రాసుకొని ఆ ఎక్కువ నూనె నూనె రాసుకుంటూ ఉండాలి చాకు కూడా నూనె రాయాలి
బా ఉమ్
ఎస్ సగం మేము కోసుకొని సగం మా అక్కయ వాళ్ళకి ఇచ్చాం అసలు మా అక్కయ్య వాళ్ళకి ఎన్ని ఇచ్చినా వేస్టే ఎందుకంటే వాళ్ళు పద్దకలా వేస్ట్ చేస్తూనే ఉంటరు నేను తీసుకెళ్లాంగా సగం కాయా తినొచ్చుగా ఉమ్ ఒక రోజు మొత్తం అలాగే ఉంచారు అదేమో కొంచెం పాడైపోయింది ఆ కొంచెం పాడై ఇగ అందుకని తొందరగా వాళ్ళకి అలాంటి వివ్వన పెట్టుకోవచ్చు వీళ్ళు బయట పెట్టారు అంటే అది పెద్ద్దగా ఉండిద్దిక కాయం
అదేలేండి ఉమ్ మనసుకాయా అంటే ఇష్టమా మీకు
బాగుండది పనస్కయా లో వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి ఇంకా అదొక్కటేనా ఎన్నోస్తాయి అంటే సుమారుగా ఇన్న అన్ని ఉంటాయి కదా
చాననే వస్తయి ఇప్పుడు బకెట్ తీసుకున్నాం అనుకోండి
ఆ
కాయలు సగానికోస్తాయి
ఆహ
బాగుందిద్ది ఆ కాయ మాత్రం స్మెల్ కూడా బాగుంద్ది ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చిది అది
ఉహు బాగా వర్షాకాలంలో వస్తాయా
ఆ
ఇదేలేండి అంటే సీజన్కి బట్టి కాయలస్ థై
ఉమ్ మన రోడ్ల వైపు కాయ మేము తీసుకున్నాం అనకో ఎక్కువ రేట్ ఉంద్ది కొన్ని వచ్చేవి కొన్ని కానీ ముప్పై నలభై చెప్తారాళ్ళు
అవును
దాంట్లో ఎన్ని ఉంటయి పది ఉంటయి అంతే అదే మనం కొనుక్ మనుకోండి మూడు వందలు అలా పెట్టి కాయ కొనుక్కుంటే మంచిగా తినచ్చు
ఉమ్ అవునండి అలానే కొనుక్కోనీ థిన్ ఎక్కువగా పళ్ళు తింటేనే బాంటయి మా కాలేజ్ దగ్గర కూడా పళ్ళు అమ్ముతూనే ఉంటారండి అక్కడ ఇంతమంది తీసుకుంటారు బాగుంటయి అయినా అక్కడ
అవును వేరు వేరు వస్తయి గాటు
ఉమ్ ఎక్కువ మంది కొత్త కొత్ త్త ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు కదా చాలా మంది తీసుకుని వెళ్తారు
ఉమ్ అవును
అక్కడ బాగుంటయి ఫ్రూట్స్ అయినా
అంటే అక్కడ వేరే వేరేవి వేరే వేరే చోట పండించేవి అవన్నీ ఉంటయి ఆడ కివి అని కివి ఫ్రూట్ ఇంకోటేమో ఆవకాడో డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి కొంచెం న్యూగా కొత్త పండ్లు ఉంటున్నటు
ఉమ్ అవును అలాంటి తింటే
కం మన సైడ్ అది దొర్కెవ్ అంటే మన సైడ్ అటు అవి దొరకవు గా అందుకని లేట్లు ఎక్కువ ఉంటాయి
ఉ వాళ్ళు అక్కడ నుండి తెస్తారు గదా వాళ్ళ ఛార్జి గూడా తీసుకుంటారు వాళ్ళు
ఇప్పుడు మనం కివి ఆ అవకాడొ ఫ్రూట్స్ వీటి కన్నా ఎ బ ఆరెంజకాయ అవి తింటాగా మనం కివి ఫ్రూట్ తిన్నా ఆరేంజ్ తిన్నా ఆ రెండిటిలో విటమిన్స్ ఒక్కటే వస్తది మనకి అది కివి అంటే అమ్మో ఇది చాలా ఫ్రూట్ ఇది మంచిది అని అనుకుంటునం అంతే మన మాముూలుగా ఇప్పుడు పల్లెటూరులో చింతకాయలు అవి ఉంటాయిగా అవి తిన్నా మనకు సి విటమిన్ అనేది వచ్చిది
ఉ
మనం అలాంటి తినము తినము మేము అలాంటి తినము తినము అంటే చాలా
ఆ కొత్త కొత్తి ఫ్రూట్స్ తినర్కుంత మంది
ఇప్పుడు మన చింతకాయ తింటే మన బాడీలో
ఆ
క్యాన్సర్ ఉ మన బా బాడీలో క్యాన్సర్ ఉండుద్దిగా
ఆ
ఆ క్యాన్సర్ పోయిద్ది చింతకాయ తింటే
ఉ అవును కొంతమంది పుల్లు ఇ బలే తింటారు పులుపుయి మిమేమో అసలు తినడానికి ఇది అవుతూ ఉంటాం
ఊ నాకు చాల ఇష్టం పులుపు అ
అవును మీరు పులుపు ఎక్కువ తింటారు గదండి
ఉమ్ ఇక్కడ వచ్చిన నుంచి ఏ పులుపు లేదు మొన్నా నిమ్మకాయె అదే నిమ్మకాయవి పచ్చడుండిద్దిగా
ఉ
అదేసారు క్యాంటీన్లో బాగుంది అది అదే ఎస్కొని తిన్న కడుప్ కడుపునిండ రెండు రోజులు నేను
ఆ
బాగుంది అది
అవును నిమ్మకాయ పచ్చడి బాగుండుద్దండీ అది గోంగూర పప్పు వండుకొని నిమ్మకాయ పచ్ఛడి తింటే దాంట్లో వేస్ తింటే బావుండుద్ది లేక్పోతే వేడి వేడి అన్నంలో నెయ్యెస్కున్తిన్నా గూడా బావుండుద్ది
మా మ్మమ్మా అలాగె తినింది
ఊ కానీ నిమ్మకాయ్ పచ్చడి లేదండి ఈ సారి
ఉం అవును నేన్పట్ల కానీ ఇక్కడకొచ్చిన్ తరవాత్తిన్నా నేను గూడా
ఉమ్ అక్కడ పచ్చళ్ళు కూడా ఏస్తారా
ఆ పచ్చళ్ళు వేస్తారు మనకిస్ ష్టమైంది ఏదైనా యేస్కో అంటె రోజ్కొకటేస్తారు ఆల్ళు ఒక పచ్చడనేది పెడతారు ఒక రోజు మాడికాయది ఒక రోజు నిమ్మకాయ ఒక రోజు టమాటాది ఉసిరుకా ఉసిరకాయలది ఒకట్రోజు
ఆ ఉసుర్కాయిది కూడా ఏస్తారాండి
ఆ గోంగూర పచ్చడి
అక్కడ ఉసిరికాయలమ్ముతారా
ఉహు మాలుగ పచ్చళ్ళుంటాయి దగ్గర
ఊ బావుండిద్దండి పచ్చళ్ళు బాగుంటాయా అక్కడ అన్నీ
ఉసూరుకాయిది గూడా నిమ్మకాయిది బావుంటాయి మామిడికాయిది ఏందంటే కొంచెం తీయగుండుద్దెందో ఏదేనా బెల్లమేస్తారేమో తీయగుండి
ఆ
మొన్న మేమొచ్చేటప్పుడు బస్లో ఒకేసారి ఇన్ని మావుడికాయలు కింద పడిపోయాయి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎంతసేపున్నామొ మేమక్కడే అవా అంటే రై రైతమ్ముతాడుగా వేరే ఇ ట్రాన్స్పోర్టేషన్ క్కడ నుంచి అక్కడికి పంపుతారుగా ఆ టైమ్ లో ఏదైనా అది ట్రక్కు అంటే ఇగ కింద పడ్డాయేమో మరి తెలీదు యెలా జరిగింది యాక్సిడెం అదేం తెలీదు మమాడికాయలు అయితే ఫుల్ ఉన్నాయి అసలు రోడ్డు మొత్తం మోడికాయలు అమ్మమ్మా అంకుల్ వాళ్ళుళ్ళందరూ ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని పక్క లాగుతున్నారందరూ అక్కడికే కొన్ని చిత్తు చిత్తయిపోయాయి పాపం నేనేమో ఏందీ యాక్సిడెంట్ అయింది నేను తమంది ఉన్నారు చూస్తున్నా చూస్తున్నా అలాగె ఒకేసారి ఎన్ని మోడికాయలో కింద పడ్డయి అక్కడ మోడికాయలు ఎక్కువున్నయి ఇట్సైడ్ ఇప్పుడు
ఉ అవును బాగా ఇక్కడ గూడ ఉన్నయండి అమ్ముతున్నారు బాగా
ఊ మొన్న మా కంప్నీలో గూడా మాడుకాయ యేసేరు మామిడికాయ పెట్టేరు మాడికాయ పెట్టారా అరటికాయలుంటాయి ఎక్కువ ఇట్సైడ్ అరటికాయ పెడతారు
ఆ అరటికాయ కూడా బాగా పండు పండిస్ స్తారా అసలు అటువైపు పొలాలు ఉన్నాయండి
పొలలు అంటే అరటికాయలు తోటలు కొబ్బరికాయలు
ఆ
కొబ్బరి చెట్లు అరటి చెట్లు చాలా ఉన్నాయి ఇటు సైడ్ అసలు మామిడికాయ చెట్లు ఎక్కువ ఇవే చూసానేైతే ఇక్కడ ఇప్పుడు మనం టిఫిన్ ఏదైనా కొనుక్కుంటే అది ఆర్టికా ఇది అది ఏసు స్తున్నారు ఇక్కడ అంటే మన సైడ్ ఆ ఆకులు లాంటి అస్త ఆకులాంటివి ఏస్తారుగా
ఆ
పిక్న్ కింద ఇట్ సైడెమో ఆరటికాయదిస్తున్నారు
ఉహు
ఆకు అరటాకేసి దాంట్లో ఏదైనా ఇప్పుడు మన బిర్యానీ ఆకు చేసుకున్నా అదే ఇస్తున్నారు టిఫీన్ ఏదైనా కొనుక్కోవాలన్నా అది ఇస్తున్నారు ఇక్కడ అద ఒక మంచిది ఎందుకంటే మన వైపు అల్యూమినియం చేస్ లాటి గా పేపర్స్ ప్లాస్టిక్ అది ప్ అది ఆదేయకుండా ఇటు ఆకులు ఏస్తున్నారు
హ్మ్ అవును కొన్ని హోటల్స్ లో ఎక్కువగా సిటీస్ లో కూడా అరిటాకే ఏస్తారు పేపర్లు ఏయ్యారు. వైటిది
వ్మ్ ఇప్పుడు మనం అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఒక పేపర్ తో అంటే సిల్వర్ కలర్ లాంటిదో ఆ దాంట్లో మంచిదిగా మనకి బిర్యానీ ఇగ అలా కాదు ఒక పోట లాగా దాంట్లో అర్ టికాది అదే అరటికాయ ఆకు వేసి దాంట్లో బిర్యానీ ఏసి పంపిస్త తన్నారు పొట్నం లాగా కట్టి
అదే మంచిదండి అరిటాగ్ ఏసుకుంటా అదే పాల్ దీన్ కవర్ ఏస్తే అవి వేడి వేడిగా ఉండేది కదా అది కరిగిపోయి మనం పోట్లలోగ్ ఎల్లిది కాలుష్యం మనేది
అవును
దాని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్త
వ్మ్ మరి మన సైడ్ బింగోలా అవి అమ్ముతారు ఇట్ సైడ్ బింగోల అవి అమ్మ బేకరిలో బింగోలు ఎ అంట అవి తామమ్ అవి తామండి మేము మా అటునర్రాళ్ళు
ఆ బాగా మంచి ఫుడ్డే బాగా మంచి ఫుడ్డే అమ్ముతున్నారు అటువైపు అయితే
బానే ఉంది కానీ మనకు ఆట్ సైడ్ అలవాటు అయ్యి ఇటు రావాలంటే కొంచెం కష్టం చికెన్ ఉండకుండా మరి వ్మ్
కొన్ని ఊళ్లలో జంతువులు ని వాళ్ళు దేవుడుగా కొలుగుతారు కొన్ని ఊళ్లలో
అవును ఇప్పుడు ఇక్కడ మన్లగా ఆవులు అక్కడ బర్రెలు అవి బ్లాక్ కలర్లు ఉంటాయిగా ఇక్కడ అలా లేవు అంటే మన మిక్చర్ బస్తా మీద ఉంటాయి చూడండి బ్లాక్ వైట్ ఆవులు ఉంటాయి ఇవి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి అవి నేను చాలా చూసే అలా
హ్మ్ సరేనండి ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి ఉంటానండి
ఆ సరే అండి
బాయ్ అండి